హలో మీరు చెప్పండి చెప్పండి సీనియర్ చిన్నప్పటి నుంచి ఏమేం చేసినారు
నాకు చెప్పు ఓకక లేదురా జలుబు ఎక్కువ అయిపోయింది నువ్వు చెప్పు నేను వింటా
అవునా నా పాదము పక్కకు ఏసారే
బ టెన్త్ లో వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫేర్వెల్ వద్దన్నాడని వీడి లెసి ప్రిన్సిపల్ తో మాకు వద్దు మేము కూడా పడుతున్నాం అన్నాడు
ఆహా అట్ట చెప్పలే నీను చెప్పేది నువ్వు సరియా చెప్పను సారు సార్ క్లాస్ లోకి చెప్పేది సీనియర్
ఆ
క్లాస్ లోకి వచ్చి కరెక్ట్ గా ఏమన్నాడంటే ఫర్ ఏమ్మా ఫర్వల్ డే ఎప్పుడు చేద్దాం అన్నాడు
ఆ
సోను ఇట్టా లేచి బయలుదేరినారు
ఆ
సార్ బా సపరేట్ కలిసి సపరేట్ అంటే లేపిందే వేరే అండి లేపపో వారికి ముందుగానే నమ్మయి అంటే పడ్రరు పడతారు గాని అమ్మాయితో గొడవ పెట్టుకొని
ఆ
వన్ డేలు అయిపోనడు సారు బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ చేసుకోంటాం సార్
ఉ
సరే అని చెప్పి ఈ అమ్మాయిలు ఆ అమ్మాయిలని అడిగినారు వద్దు సార్ అందరు కలిసి చేసుకున్నాము ఎందుకు సపరేట్ సపరేట్ అదా ఇంకా అట్ట ఇట్ట మాట్లాడుతా అట్టే అట్టే మాట్లాడుతా ఉన్నారు ఇంకా మీ సార్ కాడివి ఇంతకు ఇప్పుడే గొడవలు ఎక్కువయ్యాయి సార్ తిట్టుకుంటా ఉంటారు మళ్వ మళ్ళ వెళ్ళిపోతే ఏమని అనుకుంటారని చెప్పి చెప్తేసరికి
ఆ
ఏమ్మా పనేటి చెప్పినాడు వంతంటాడు సేర్వలు
ఉ
మీరు చెప్పండి ఏం మాటో ఈ రోజు సాధారంగా చెప్పారు ఆయన
ఆ మరి ఏమి ఇష్టారు
ఇంకా ఈ మళా సార్ వెళ్ళిపోతానే ఇంకా మన ఫిడ్ జరుగుతా అంటే గర్ల్స్ గర్ల్స్ అందరూ కలిసి అడిగా కలిసి చేసుకున్నాముండేది పది రోజులే కదా ఎందుకు ఏది అది మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి ఏదని ఆట మాటక మాటకు మళ్ళ స్టడ అర్లా అడిగిన సారు
ఆ
స్టడీ అలడుగుతాది అప్పుడు చెప్తు ఓకేద సార్ కమితంటం సార్ అని నేను డ్యాన్స్ చేసిన తెలుసా సీనియర్
ను డాన్స్ వచ్చ నికి
నేన్ క వే కష్ట బడి నడ్చకుంట డాన్స్ నేను
మ డ్యాన్స్ ఎ యని చెతా మే పేరువళ ఉండసి మ ఫన్స్ ఉన్నారుర అంట అ
సనియ సాంగ్ అన్న పందాల సనియర్ నేను ఒకటి సో సోగా న ఆసాంగ్ పడిన నేను ఆహ్ అదే అదే సో సోగా అది
ఆపద్దాలు చెప్పా కన్నా హద్దు ఉండాలా కర్రే మొఖామోద
ర నిజమురా రే కాలంట అడిగతి నా అరి ఆ పందాని అడిగది నా విష్ణుని విష్ణు కంట ఇష్టడ తెస
కర్తి బన రా తెల్స్ రా
గ్రూ గ్రూప్ డ్యాన్స్ చేసినారా ముగ్గురు ఒక ఏడు
బా వాడుతూ ఎందులో ఇంటర్లో ఉన్నాడు ప్యూర్నివ్వ నింబి వయసిబడు మాట్లాడతాను ఫోటోలు చూపిస్తాను అ ఊ కీర్తి ఎవర్రా
కీర్తినా సీనియర్ నను చెప్పేది విన్నసాల్డియా ఆగా
ఉమ్
కీర్తి అనేది పచు ఆ పాప వచ్చి మా క్లాస్ లో ఉండింది
ఉమ్ మీ క్లాస్ లోనే ఉంది ఇప్పుడు పక్క క్లాసు లో లేదని చెప్పలే కదా వాళ్ళు ఎట్లా చెప్తున్నాడంటే మా క్లాస్ లోనే ఎంది అంటే అ చెప్
ఆహ్ చెప్పేది వినండి అప్పుడుచ్చి ఎన్నో క్లాసు ఫిఫ్త్ క్లాసు
హమ్
ఫిఫ్త్ క్లాస్ లో ఏం చేసినామంటే నేను అఖిల అఖీల్ అనే ఒక పిల్లోడు వడోచ్చి హెడ్ మాస్టర్ వాళ్ల బామ్మర్ది అంటే వాళ్ళ చెల్లెలు కొడుకు.
హమ్
ఇంకోడు విష్ణు అని మా ఊరు పక్కన ఉండ వాడు. మేము ఏం చేస్తాం అంటే బాయ్స్ కి బెంచీలు నిండిపోతాయి.
హమ్
ఇంకా ఇట గర్ల్స్ పక్కన కూర్చోవాలి మేము.
ఉమ్
కూర్చోంటే లాస్ట్ బెంచు ఒకటి ఖాళీగా ఉంటది మా ఇంకా ముగ్గురు ఉన్నరూ ఆపోజిట్ అంటే ప్లేసులు జరిపాక బాయ్స్
ఉమ్
ఇంకా మాకి అమ్మాయిలతో మాట్లాడితే ఆడవాటం ఉంటద అని చెప్పి ఫస్ట్ అంటే వాళ్ళు మా ముందర కూర్చొనేది మూడు చైర్లు వేసుకొని లేదంటే లాస్ట్ బెంచిలో కూర్చొనిదు వాళ్ళ వెనకాల
ఉమ్
కూర్చనేది ఇంకా సార్ క్లాస్ చెప్తాంటే అంట ఉహ్ ఆహ్ ఏదో మాట్లాడుకుంట ఉంటా ఉంటామ్
ఆటమ్మా ఆట ఆడుతామ్మా ఆట ఆడుతా ఆ పాపా సిక్స్త్ క్లాస్ లో కీర్తి అనే పాపా వచ్చి నాతో మాట్లాడింది అంతే, ఆ పాప ప్లే క్లాస్ నుంచే నా క్లాస్ ఏ అంటా. ప్లే క్లాస్ నుంచి నా క్లాస్ అయింటే కానీ,
ప్లే క్లాస్ అంటే నర్సరీ ఓయబ్బో ఇంగ్లీషు
ప్లే క్లాస్ సినియర్ ప్లే క్లాస్ సినియర్ ప్లే క్లాస్.
అరే అవి కిందటి క్లాస్సేస్ రా కిన్నర్ గార్డెన్ క్లాసెస్ అవి.
మా సైడ్ ఫస్ట్ ప్లే క్లాసు ఎల్కెజి, యుకెజి, నర్సరీ. అయితా ఇదంటారు ఎల్కెజీ, యూకేజీ, నర్స్ రీ సినియర్ నిజంగా గట్నే సీనియర్
సరేలే ఫస్ట్ ప్లే క్లాస్ తర్వాత ఎల్ కేజీ తర్వాత యూకేజీ మళ్ళా నర్సరీనా.
ఆ
యే స్కూల్ రా మీది.
రైభో ఇంగ్లిష్ మీడియమ్ హై స్కూల్.
తీకోలు కాకుంటే ఫస్ట్ నర్సరీ పెట్టి తర్వాత ఎల్కేజీ, యూకేజీ పెడతార రా.
అవునా ఆయితే ఆయితే నేను రో తల్లే కాదు అంగన్వాడీ మా అంగన్ బడి కాదు సినియర్ నీవు ఫస్ట్ అండ్ ఫస్ట్ టూ ఇ అదే త్రీ ఇయర్సొ ఫోర్ ఇయర్స్ సో ఆ స్కూల్ పంపించేది పిల్లని అంగన్ బడికి కాదు అంగన్ బడికి పంపియలే సీనియర్ మాకు ఉండేది అదే
ని మీకు చెప్తే అర్థం కాదులే మీకు చెప్పేది వినండి సీనియర్ ఆ ఎడ యాడికి ఆపిన చెప్పు
ప్లే స్కూల్ అబ్బా మీది ప్లే స్కూల్ ప్లై స్కూల్ నువ్వే కదా ప్లే స్కూల్ దగ్గర ఆగినావు ప్లే నేను ఫస్ట్ టైమ్ నవ్వ ప్లే క్లాస్ అని
అవునా సరే లే చెప్పేదివినండి సి సిక్స్త్ క్లాస్ ఆ పాప వచ్చి మాట్లాడింది
ఆ
ఆ పాపా మాట్లాడింది ఇంకా మా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో వచ్చి మాట్లాడుతే గంధుర్ గొమ్ము ఉంటారా అంటే ఆ పాప ఎవరితో మాట్ల
ఈ పిల్లడ బయన్న చిన్న పిల్లడైయినా కొంచెం పోసెస్ మంచి నాకు తెలుసా ఆ చిన్నపుడు మాత్రం గుర్తు పెట్టుకుంటావు వావ్ చెప్పురా ప్లే క్లాస్
ఆరే ఎందుకురా నా ఫోటోలు చూసి నవ్వుతారు మీరు
రియా పార్ట్నర్ అబ్బ పార్ట్నర్ అంటే ఏందిరా
ఆ
దయా పార్ట్నర్ అంటే
దయా పార్ట్నర్
అసలు ఆ స్పెల్లింగ్ దీనింగ్ పెట్తు కూడా అర్థం కావాల
దీయో పాత దయూవ
అరే జగగు్లా కులే
ఆ దుబడ జగ్కు కరోడా
అ్య
కర్రోడ్డు కర్రోడ్డు అది ఏ చేయలే నైట్ రెంకి మూడుకి లే బిఫోర్
ఏ చప్పడి రట్టే అట్లా అనికూడదు అట్లనే బాగుంటంది బ బా అసలు మత్త ఈ పక్క ఎంత ఒక ఒకే ముగాడు అట్లా బాగుండదు అట్ కాడు చూ సస్ట్ ఆ చెప్పరా మీ ప్లే స్కూల్ ఆగిపోయినా సారీ ప్లే క్లాసు
ప్లే క్లాస్ సేమ్ ఈ ప్లే క్లాస్ అవలేదా
మేము ప్లే క్లాసులు మాకి బేబీ క్లాసులు అట్లా ఏమున్నా
అ బేవి క్లాస్ తే క్లాసో
మన తమ్ముడు మనం తమ్ముడు మొత్తం గుర్తుంది మేము ఫస్ట్ నర్సరీ చదువుతాము దాని తర్వాత ఎల్కేజీ చదువుతాము దాని తర్వాత యూకే చదువుతాం ఎడా ఈడనాఓ అట్లే ఉన్నారు ఇం వాడు కాాల మీద కాలుస కూనవన్నీ ఉన్నవన్నీ చ రే తక్కువ నీక ఎరునా చెప్పించింది ఆ సేనాస్ ఫస్ట్ అంగన్మాని ప్లే క్లాస్ అంట్రే మునగ తెలిసినంత వరకు తర్వాత నర్సరీ చదువుతారు నర్సరీలో ఆ ఆ ఈ ఈఊ తప్ప ఏం నేర్ రు ఎల్కేజీ లో ఏ ఫర్ పిల్ బి ఫర్ బాల్ అని నేర్పిస్తారు యూకెజి ను ఐంగ్స్ పిలింద బ్లాంక్స్ బొమ్మలు ఐడెంటిఫై చేయడం డ్రాయింగ్ అ నేర్
మీ స్కూల్ వేస్ల సీనియర్ మాది రైంగ్ో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్
వ వ మీ స్కూల్ లో బెస్ట్ లేద మీ దాంట్లో బేబీ క్లేస్లు ఉన్నాయి ప్లే క్లాసులు ఉన్నాయి ఎల్కేజి యూకేజి ఐతే నాకు మళ్ళా నర్సరీస్ చదువుతారంటే వీళ్ళు అంటే వాళ్ళమ్ సమ్ ఎం వస్తున్నా
న్యూటన్ంత రా
న్యూటన్ అంటే ఏదినావ్యా
సీనియర్ ఇప్పుడు నైన్త్ నైన్త్ ఐపింది సీనియర్ వాళ్ళకి నైన్త్ ఎగ్జామ్ అయిపోయింది న్యూ టెన్త్ ఇప్పుడు అంటే సిలబస్ స్టార్టింగ్ చేసినారు
ఇంక దానికి టెన్త్ అంటారు కదా మ అంటే ఇప్పుడు చెమ్మ ఎగ్జామ్స్ ఎండింగ్ వచ్చేప్పటికి ఆల్ రిటైమ్స్ అవుతుందా వాళ్ళని
కాదు ఇప్పుడు టెన్త్ రాశా అళ్మంట
టెన్త్ క్లాస్ వాళ్ళు అనే అంటం అబ్ మా సైడ్ ని ఉట ఎంతోల్టెంత అట్లాలేం ఉంట
కా కాదు సీనియర్ ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్ లుగా రాయలేలు ఇంకా
హర్జశీ అయ